హలో
లైఫ్స్ ఆ మీరు మీరు షాప్ షాపింగ్ అంటే ఆన్లైన్ లో చేస్తుంటారా ఇట్లా షాపులు పోయి చేస్తుంటారా
నేనంటే సమయాన్ని బట్టి అంటే ఇది ఒకటనే కాదు సమయం ఉంది అనుకున్నప్పుడు బయట వెళ్ళి షాప్ గా ఆ బట్టలు కొట్టాను టైము లేదు అనుకున్నప్పుడు అంటే వేరే పనులు యి ఇంక దీనికి అచ్చం టైం లేదు అనుకున్నప్పుడు ఆన్లైన్ లో కొంటా ఉంటాను ఆ టైమును బట్టి అంటే మనకున్న వీలుని బట్టి అలా చేస్తా ఉంటారు మీరు
ఆ నేను అంటే ఎక్కువ ఆన్లైన్ లో నే కొంటా అంటే మన షాప్ పోతే మనకి సరిగగా తెలిదు కదా ఆన్లైన్ లో అయితే మనకు నచ్చ ఇచ్చిపోతే రిటర్న్ పెట్టచ్చు నాకు అంత అలవాటు లేదు తక్కువే ఎక్కువ ఆన్లైన్ లోనే
ఆన్లైన్ లో కూపన్స్ కూడా వస్తాయి అంటారు కదా మీరు ఎప్పుడన్నా అలా వాడారా
ఆ ఏం వాడలేదు మామూలు ఇంట్లో ఫెస్టివల్స్ వాటి ఇప్పుడు ఆ సేల్స్గా ఉంటాయి కదా ఆఫర్స్ అట్లాంటిప్పుడు కొనుకుంట మీరు ఉగాదికి బట్టలు కొనుకున్నారా
ఆ కొన్నామండి ఇంకా రేపే కదా కొన్నా పనులన్నీ
సప వెయ పన్నార ఆ పనులు అన్ని అయిపోయినాయి
అంటే మీ ఊర్లో ఉగాది బాగా జరుపుకుంటారా
ఆ ఉగాది బానే జరుపుకుంటారండి అడా ఏమి లే మామూలుగా అందరూ స్నానాలు చేసి ఏ పిండి వంటలు చేసి ఇంకా అందరు ఇంట్లో వాళ్ళంతా కలిసి అట్లా టెంపుల్ కి అట్లా పోయివస్తారు ఇంకా ఉయ్యాల అట్లా వేసుకని ఇంక అంత అందరు బాగా చెట్లు పెట్టుకని మాట్లాడుకుంటూ ఇంగ ఆ రోజు అంత బాగా టైం పాస్ చే కుంటుంటారు ఉగాది పచ్చడి చేస్తారు
ఉగాది పచ్చడి ఎలా చేస్తారు మీ సైడు
ఉగాది పచ్చడి ఇది అంటే పులుపు అంటే మామిడికాయ పులుపు ఇంకా చేదు అంటే వేపకు పూతా అది ఇప్పుడు వచ్చిండది కదా ఆ అది చింతకాయ ఇంకా ఇది వగరు ఉమ్ వగరు ఇది ఎలకాయ అన్నా వేస్తారు లేకుంటే ఉసిరికాయ ఏదో చేస్తారు చేదు అవన్నీ ఆ ఆరు ఉన్నాయి కదా ఏడురు రుచులన్నీ అట్లా అన్ని ఐటమ్స్ అన్ని వేసి చేస్తారు
ఉమ్ ఉమ్ మా సైడ్ కూడా ఉగాదిలు
ఆ
మీ వాయిస్ అర్థం కావట్ల
మీ సైడ్ ఎలా జరుపుకుంటారు
మా సైడ్ ఉగాది అనేది ఉదయాన్నే లేవడం అందరుూ అందరు కూడా ఇంటి పనులన్నీ చ శుభ్రం చేసుకొని ఇంకా పూజ చేసుకొని ఆ కుటుంబం అంతా కూడా కొత్త బట్టలు వేసుకొని పూజ చేసుకుంటారు తర్వాత ఉగాదికి అంటే తెలుగు వాళ్ళకి మొదటి పండుగ కాబట్టి ఆ రోజు షర్ట్ రుచులు అంటే ఆ సంవత్సరం నంగా అన్ని రకాలైనవి ఉండాలి అని చెప్పేసి షడ్రుచులు అని చెప్పి చేస్తారు ఆ వేప పూత మామిడికాయ చింతపండు కారం సాల్ట్ బెల్లం నీళ్ళు ఇవన్నీ కూడా వేపపూతా ఇవన్నీ కూడా కలిపి ఒక పచ్చడిలాగా చేస్తారు పచ్చడిలాగా చేసిన తర్వాత ఇంక అందరు వారు తిని వాళ్ళు కు టుంబంలో వాళ్ళందరు తిని పక్కన వాళ్ళకి కూడా పంచుకుంటారు దేవుడికి నైవేద్యంగా ఆ ఏ ట్టాయ్ కదా పెసరపప్పు
ఆ
బరి ఆ నైట్ అంతా నాన్ బెట్ కోని రేపు పండగనంగా ఆ ఈ రోజు నానబెట్టుకుంటారు అవన్నీ కూడా బాగా పొద్దున్న కల్లా బాగా నానిపోతాయ్ తర్వాత వాటిని బాగా శుభ్ర బ్రాంగా చేసుకొని అందులో బెల్లం కొబ్బర ఏసి వడపప్పు లాగా పంచుతా ఉంటారు అందరికి అలా జరుగుత
లో ఇంగ మీరు పండగకి అన్ని అంటే ఇల్లు అంతా కడిగేసి అంత రెడీ చేసినరా
ఆ ఆ ఆ హు మొత్తం శుభ్రం అయిపోయిందండి ఇంకా రేపు పండక్కి కొంచెం వేరే పనులు ఉంటే ఆ పనులు చూస్
స్త
ఏంటండి
జెస్స
మా సైడు ఉగాదికి ఏం చేయరు సంక్రాంతికి అయితే అరిసలు కు ఇంకా చెక్కలు అని లడ్ల అని అన్ని రకాలు ఎవరికి అంటే వీళ్ళు చేసుకునే వీళ్ళని బట్టి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకుంటారు ఉగాదికి ఆ రోజు పొంగలి పులిహోర పాయసం దద్దోజనం ఇట్లాంటివి చేసుకొని ఇంకెలా ఉగాది పచ్చడి అవి చేసుకొని అట్లా ఉగాదికి మామూలుగానే చేసుకుంటారు మీ సైడు ఎలాగా
ఆ
అంటే ఉగాదికి ఏమేం చేసుకుంటారు ఉగాదికి
వ అట్ల ఏం లేదు ఏదైనా స్వీట్ ఐటెం ఆ ఇవే అవేంటి కుడుములు లేదా ఓలిగా అట్లాంటి చేస్తారు పురిలో ఇంకా ఎవరికి ఏది తిినబుద్దయితే అది స్పెషల్ గా చేసుకుం తింటారా మీరు పండక్కి అంటే కొత్త బట్టలు కొన కొన్నారా
హు కొన్నామండి ప్రతి ఉగాదికి సంక్రాంతికి కొంటం ఆ
ఆన్లైన్ లో కొన్నారా షాప్ లో కొన్నా
ఆ ఈసారైతే షాప్ లోనే కొన్నాము
అహ
కొంచెం టైం ఉండింది అందుకని చెప్పేసి కొన్నాము హు తింట్లో కార్యక్రమాలు ఉన్నాయి ఇంట్లో చెయ్యాలి శుభ్రం అవన్నీ చేసుకోవాలి ఇలా రేపె కదా నైట్ కు చేసుకోవాలి
ఆ
మీరు రేపు ఉగాది కాబట్టి ఎక్కడికన్నా ప్రత్యేకంగా వెళ్ళాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ట్రిప్పులు అట్లాంటివి
ఆ ట్రిప్పులు ఏం లేదు అంతే ఇంగ స్నానం చేయడం ఏదన్నా టెంపుల్ దగ్గరలో ఏదైన టెంపుల్ ఉంటే వెళ్లడ
మ్ హు
అ ఎక్కువా అంటే ఆన్లైన్ లో కొంచెం మోసం ఉంటాది బట్టలు కొనేకి వాడు షాపు లో అయితే మనకి తెలిసి ఉంటారు. ఏమన్నా బేరం కూడా ఆడొచ్చు వాల్ తో బేరం కూడా అడగచ్చు బట్ ఆన్లైన్ లో ఎంత ఉంటే అంతే పెట్టల్ల ఆ డిస్కౌంట్ ఉంటది మనం ఎంతంటే అంత పే చేసే అవసరం ఏమి ఉండదు అడగచ్చు తక్కువ రేటుకి అడిగి చెయ్యొచ్చు కానీ ఆన్లైన్ లో అట్లా ఉండదు కదా వాళ్ళు ఎంత చెప్తే అంతే కట్టల్ల అది కాక మని అంటే మనకి కొన్ని ఓసారి మంచివే వస్తాయి కొని మంచివి రావు మనం పెట్టిండేది కాకుండా వేరేదైనా వస్తాది
అవునవును ఇప్పుడు రోజుల్లో అంతా కూడా ఆన్లైన్ షాపింగ్ అంటే కొంచెం మోసాలే జరుగుతా ఉన్
ఊ
అయితే మీకు ఏది ఎక్కువ ఇష్టం బయట కొనడం ఇష్టమా ఆన్లైన్ లో కొనడం ఇష్టమా
ఆ ఆన్లైన్ లోనే ఇష్టం మో ఆ క సరిక రావు కానీ ఆన్లైన్ లోనే ఇంకో సారైనా రిటర్న్ పెట్టొచ్చులే అంటే షాప్ కు వెళ్ళి ఇప్పుడు మనం కొన్ని కొతాము కొన్ని మొహమాటంగా అడగలేము ఇంక సో ఇంగ ఆన్లైన్ అయితే యాది ఉంటే అది కొనేది కానీ జాగ్రత్తగా ఆచిచి కొనాల ఆన్లైన్ లో కొంటే షాపుల్లో అయితే మనకి ఎప్పుడు కావాలన్నా పోవచ్చు
మనకి ఏది
మనకి ఏది కావాలో అది తే వరకు ఇది కాకుండా ఇంకో షాప్ లు వెతులు ఇంకో వేరే దానికి బ్రా వేరే చిటీలకైనా వెళ్ళి చేస్తే బా కొనుక్కోవచ్చు అడిగి మరి
ఉ మీకే రంగు అంటే ఇష్టం బట్టల్లో
అండి రంగా నీలం కలర్
ఆహా నాకు నలుపు అంటే ఇష్టం ఉహు
ఆహా
మీరు ఎట్లాంటివి అంటే వాడటానికి ఉపయోగపడతారు సిల్క్ ఆ క్రేప్ ఆ కా టన ఎలాంటివి
కాటన్ వైతే బాగుండాయి ఆ కు కు అలని కాటన్ అయితే బా అంటే మా చెమట అట్లా అంతా కుంతి కొంచెము అంత ఈమెరిపోతుంది కదా తన లేకు హా హలో అ కాటన్ అయితే బా మంచిగా ఉంటది క్లాత్ కంఫర్ట్ గా ఉంటది మనం వేసుకోవడానికి
ఆ
ఎక్కువ మడతలు పడతాది అది
వీరి ఇంట్లో వాళ్ళ అంత షాపింగ్ అయిపోయింద పండక్కి ఉగాది కి
ఆ అందరు ఆ అందరు కొనుకున్నాం బట్టలు అంతా షాప్ లోనే షాప్ లో హా
ఇల్లంత శుభ్రం చేసుకొని అంత పనులన్నీ అయిపోయినాయి
ఆ ఇంకా లేదు ఇంకా ఆ టైం ఉంది కదా మార్నింగ్ వరకు మార్నింగ్ లోపు నైట్ అంత క్లీన్ చేసిది క్లీన్ చేసి నీట్ గా పొద్దున లేసి మల్ల స్నానాలు చేసి అదేలే ఉగాది పచ్చడి వేసి దగ్గర అట్లా కొబ్బరికాయ కొట్టుకని పూజ చేసి ఇంకా ఆ విదనా ఇగా పొలాల్లో కొబ్బరికాయ కొట్టి
ఉమ్మ్
అలా చేస్తాను
అంటే మీరు ఉగాది రోజు ప్రత్యేకంగా వెళ్ళేది గుడి ఉంటుందా లేకపోతే లేకపోతే మీకు మి దేవున్నే మీరు
ఆ అతే టెంపుల్ ఏవే ఉంటాయో మన ఊర్లలో టెంపుల్స్ ఆ టైమ్ లో అ అన్ని చోట్ల పోయి కొబ్బరికాయ కొట్టుకుంటాడు
హ అంటే మీ ఊర్లో ఎన్ని గుడులు ఉన్నాయి
మా ఊర్లో నూటరెండున్నాయి గంగమ్మ ఆంజనేయస్వామి ఇకా మీ ఇంకా అంత లే రెండె ఇంకోటి సప్లం కాని ఎక్కువ పోందండి ఆ స్లామ్ దగ్గర ఓన్లీ గంగమ్మ ఆంజనేయ స్వామి అక్కడ కూడా ఎప్పుడు ఇంకా దీపాళ వెలిగి చేస్తారు ఇంకా ఏమైనా తెలుసుకోవాల తెలుసుకోవాలంటున్నారా
లేదండి
సరే